హలొ విన్పిస్ నుంది కదా
ఆ వినిపిస్తుంది చెప్పండి.
ఏం చేస్తున్నారండి అ
ఏం లేదు మీరు
మేము కూడా ఏం లేదండి ఇంగ ఖాళీనె మమ్మీ నాన్ మా అమ్మ నాన్న్ నాన్నా పక్కనే ఉన్నారు. ఓ
ఏం చేస్తున్నారు అందరూ
ఇప్పుడె తినేసినము మీరు తిన్నర ఆ అమ్ మ మా నాన్న కూలర్ కొనుకో కోచ్చిండండి ఎండాకాలం వచ్చింది కదా అని
అవునా మంచి పని చేసారు.
మేము తిన్ తిన్నం తిన్నం అవును మేము మనుషులం కాద్ మంచి పనులే చేస్తాం.
అంత్
ఆ అవునువును మనాన ఇందాక నీ తెచ్చిండు అది కొనుక్కోండి అవునా ఇట్లున్నాయండి ఇక్కడ
ఎంతక్ తెచ్చిండ్రు
ఇరవై ఏలు అట్లా అన్నడండి కని మంచిగుంది చాలా అంటె చ అ
అంటే బయట పెట్టుకునేదా లేకపోతే ఎట్లా అండి ఇరవై వేలంటె ఎక్కువ రేట్ అయింది అనుకుంటా
ఎక్కువ రేట్ అయిన కూడా సవస్ ఎన్ని సంవత్సరాలు వస్తది తెలుసా అండ్ మెమ్ మనం ఎప్పుడైనా తక్క్ ఎక్కువ రేటు అని కొనుక్కోవద్దండి ఎప్పుడైనా ఎక్కువ రేటు ఉన్నా ఏం కాదు ఎందుకంటే మనము
అదేగని మనం ఇం ఇంట్లో ఎక్కువ పెట్టుకుంట్ నేను చెప్పేది ఇంటరా అండి ఎక్కువ రేట్ అని చూస్తాం కరెక్టే గని దాని బదులు మీకు ఏసీ వస్తది కదండి.
అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తది కదండి కరెంట్ బిల్ ఎక్కువైతది మా ఇంట్లో పడదండి మా అమ్మకి ఇష్టం ఉండదు.
కూలర్ కే ఇరవై వేలు కోన్ అవునా
మా అమ్మ ఇకా కార్ వేసి పడవండి మళ్ళీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సర్ది సర్ది అవుతుది దగ్గు అట్లాంటివి మళ్ళా వస్తే మళ్ళీ నాకే ప్రాబ్లం కదండి మా అమ్మకేమైనా అయితే
అవునవునండి ఏం చేస్తున్నారు ఇప్పుడు
ఏం లేదండి ఇకా ఏముంది మా అమ్మ మన మా మమ్మీ అన్నం ఉండ్రి కూర అన్న కూర అన్నం కులు వండేది ఇక అవి తినడంమేమ నా పనండి ఏం సహాయం చేయమరి చేస అంట్లు కొమరడం అళ చేసా
ఏం కర్రీ చేసింది ఏంటి
మా ఇంట్లో ఈరోజు తోటకూర అండి చాలా నాకు నచ్చుతుది నాకు చాలా ఇష్టం అది
అవునా చాలా మంచిది లేం
ఉ అవును స
ఊ ఇంకా అండి హలో
ఆ
ఏమైందండి
అర్దం మా మాట్లాడ మాట్లాడండి ఏం కాలే ండి నాకు ఒక అంటే డిప్రెషన్ వెళ్ళిపోతున్న రోజు నాకు శాడ్ అంటే లైఫ్ మొత్తం నాకు శాడ్ అనిపిస్తుందిండి కొంచెం దాన్ని నుంచి బయటికి రా
ఎందుకండి మీకేం రోగం వచ్చింది
ఆ
మీకు ఏం రోగం వచ్చిందండి
అర్ధం కాలే చెప్పండి మళ్ళీ ఒక్కసారి
ఏం రోగం వచ్చిందండి మీకు
నాకు ఏం రోగం రాలేదు కాని ఏదో తెలియని బాధ గుండెల్లో మొత్తం అసలు బరువు అం ఒప్పిస్తుంది అండి ఒక్కసారి నాకి గుండె ఏమో అసలు తెలివకుండా ఏడుప్ వచ్చేస్తుంది మధ్య నాలుగైదు రోజులు నుం
ఎందుక
నుంచి ఏమో అని ఆ కూడా అడుదాం. అసలు ఇ
అనో ఏ అసలు నే ఏం చేస్తున్నా, నాకే అర్థమ అవుతలే ఏం పనులయినా.
ఆహ
ఆ
ఇంగద్లేంద అట్లనే ఉంటది. కొంచెం పిచ్చి పిచ్చిగా ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా బాగుండాలి.
అవునా అదే అ మరి నేనే డిప్రెషన్ లో కోతనే మం భయతు
ఏ అట్లే ఏమనుకోకండి పోరుగాని
అవునా అండి. మీరు అన్నారు కదా రాలండి నేను.
నేను ఏం పోలేం అయితే ఇంకా
అదే
మీరు ఎప్పుడు నవ్విస్తారండి. నేను అసలు మీ మే అసలు చాలా నచ్చు వస్తుంది మీరు అంటే మాట్లాడుతుంటే
అవునా ఇది మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్న న్నా అండి నేను ఇట్లా నవ్విస్తూనే ఉంటా.
అవును మాకు ఒక దోశ ఉంటదండి. అస్సలు గయ్య గయ్యాళి గంప అండి అసలు. ఆమె మాట వినాలి, ఆమె ఎడికైనా పోదామంటే పోదామంటది. మళ్ళా నాకు రమ్మంటే రాదండి నా కొట్ట బుద్ధ ఇతుదండి నాకైతే ఆమె ఎవర అంటే మా దోస అండి ఆమె దోస్త్ అండి మీరు కాను ఆమీకు చూపిస్తండి ఆమెకు ఆమెకు చెప్పండి ఇట్లా కాదు. ఇట్లా తయారు కావద్దు. అందరు ఇట్లా ను ను నంట రమ్మ అప్పుడే ఆంగ అదిగదా చెప్త్రినదండి అమెఆ పెద్ద సకువ మొక్క ఉంది.
అయ్యవాట్లింద కం
అయ్యో అంటే మరి చూడండి. ఆమె అవసరం క అయితే నన్ను పిలుస్తందండి నా అవసరంకి రాదండి. ఒక రోజు తెలుసా రోడ్డు మీకి డ్రప్ తెచ్చుకుందామంటే రమ్మంటే రాలేదండి.
ఆమెక ఏం పనుందోం మీయనాట్ల ఎందు
అవునులేండి నేను కూడా అంటే ఒక అవును ఒక అద్దంకి రెండు సైడ్లు ఉంటా అంటారు కదా ఒకటేమో చూపు ఒకటి అంటే మంచి ఉంటే
అవును ఇప్పుడు మీరు కూడా చూడ్డానికి బానే మాట్లాడుతారు గానీ లోపల ఎంత ఉందో మాకేం తెల్సండి
ఏ కాదండి నేను చాలా మంచిదని అనండి మా ఇ మట్ల మా అమ్మ నానా
ఇ అనుకుంట్రారు వాళ్ళు అనుకోవాలి కదా అండి
అవునుంక దోస్త్ అయితే ఇట్ల ఫుల్లు కోపం దం అమెనీ చూతే ఇంకోసారి అమె దగ్గరకు ఆమె ఆమె ఏమైనాడ్రెస్ వచ్చినా అప్పుడు బోని పో తెలు సాడడి బయటకి పోయి తేవాలంటా తేయలే నేను
ఇట్లా మీరుగ చెయ్యరని
అవునా ఆ అందుకే అండి నాకు కోపం వచ్చిందండి అవునండి అ మా దోస్త్కీ ఇంకొక ఆమెకు ఫోన్ చేసి మరీ చెప్తుందండి తెచ్చుకో తేవా నా కోసం అని
అవునా మరి తెచ్చింద తేలేదా ఆమె
అ మరి లాస్ట్ ఎవరో తెచచ్చ రంటగా
అదే ఇక వేరే వాళ్ళకి చెప్పినట్టుంది ఇ మీకెట్లా చెప్తా అని
అవును ఇంకా ఆమె అమ్మలు ఏమనుకుందో మంచిది పాపం చాలా మంచిది లేని కానీ ఒక్కొక్కసారి మంచిదే నాకు ఒక రోజు మంచిగా భోజనం తినిపించింది మా అమ్మ లెక్కనే అనిపించింది ఒక రోజు అయితే
అవునా
ఫస్ గోరు ముద్దలు పెట్టింది నేను ఒక రోజు అన్నం తినలే అనమాట ప్లేట్ తీసుకొని అన్నం తి అంటే అన్నం పెట్టుకునే దగ్గరకి పోయినా ఆ దోస్తు అందరు దోస్తుల తటి నింది తెచ్చుకోలే అనమాట వామినే పెట్టింది నాకు ఫుడ్డు రోజు ఒక రోజు
అవునా
చాలా మంచిగా అనిపించింది మా అమ్మనే గుర్తొచ్చింది ఆ టైమ్లా
ఆ హ చాలా మెమరీస్ వే ఉన్నట్టున్నాయి కదండి మీకు
చాలా అండి ఐ మీన్ ఆమె అసలు చాలా మంచిదండి నా లైఫ్ లా ఆమె దొరకడం ఒక వారం అండి నాకు ఇలాంటి కొన్ని కొన్ని విషయాల్లో కోపం వతుదిలే కాగానీ కొన్ని విషయా చాలాల మంచిదే
హ మీరెప్పుడు అ చేస రా అమెంటి మరి
అర్ధం కావాలి
మీరు ఎప్పుడన్నా మీరు చేసిన రా ఇట్లాంటివి
ఆ చే అంటే ఆమె నన్ను తినిపిమనలేదండి ఆమె వాళ్ళ దోస్తుకి ఫోన్ చేయమంటదండి అప్పుడప్పుడు ఆమె ఫోన్ లోక వెళ్ళి కాకపోయినా నా ఫోన్ లోకి వెళ్ళి హెల్ప్ చేస్తా అండి కొన్ని కొన్ని పనులు ఆమెకప్పుడు బ్యాలెన్స్ లేవంట వ నాన ఈయలేదు ఏమో అన్నదండి అయితే నా దాంట్లో నుంచే చేసేది అయినా నేను ఏమి అనను ఆమెకి
ఫోన్ ఇయడానికి మీరేమంటారండి ఇక ఫోన్ ఇయడానికి కూడా మీరు ఇట్లా చేత్తే
అందుకండి ఇచ్చినా అందుకే ఇచ్చినా అని చెప్తున్నా కదాండి నేనేమన్ అంటున్న ఆ నేను సహాయం చేస్తా అండి అట్లేం లేదు ఆ ఆమెకు బ్యాలెన్స్ లేదంటే నేనే సహాయం చేసినా ఒక రోజు
ఊహూ అట్లాంటి సహయాలు చేస్తేనే మనకి సెట్ అయితదండి
అవునండి ఇప్పుడు మనకి కష్టాలు వచ్చినా రేపు సుఖాలు వత్తాయని అంటారు మా పెద్దలు
హ్మ్
ఇప్పుడు నాకైతే ఫుల్లు కష్టాలలోనే ఉన్నాం అసలు అండి ఎంత అంటే అసలు దేవుడు నన్ను చూస్తుండో చూస్తలేడో అర్థం అయితేలేదు అస
అయ్యో అలా ఎందుకు అంటారాండి
గుడికెళ్తేనే ఉన్నామండి మొన్న కూడా నేను ఒక్కదాన్ని గుడికెళ్ళిన అండి అసలు అది దేవత కళ్లు తెరిసి చూత్తుందో చూత్తలేదో అర్ధంమైతలే నన్ను
చూత్తది లే ఎప్పుడైనా ఒకసారి మనకొత్తాయిగా ఎనిమిది వందలు హ్మ్
ఇంక ఎప్పుడు కరుణ ఇస్తదో ఎప్పుడు వరాలు ఇస్తదో అ దేవత
హ్మ్
అవును అవునూ ఇంకా ఇంకేంటి విష శేషాలు
భోజనం చేసారా లేదా మరి
లేదండి ఇంకెక్కడ అందరం నాన్న బయటికెళ్ళీరు ఏమో తీసుకొస్తా అని ఇంగా ఆగినం ఇగ
ఎప్పుడొస్తారు ఎటెళ్లారు
బయటికి వెళ్ళిరేమోవ ఏమో మా అమ్మగారేమో పంపించింది ఏమో తీసుకురా సమోసాలంటా అండి మా అమ్మ సమోసాలు అంటే చాలా ఇష్టం అన్నట్టు అయితే నాన్న తెమ్మనంగానే తెస్ తాను పోయిండు ఇక నా కోసం మా అమ్మ కోసం
ఊహూ
అవి తెచ్చినంక సమోసాలతో కుమ్ముడే కుమ్ముడు అండి మంచిగ అనిపిత్తదండి ఫుల్ మస్ అనిపిస్తుంది అన్నంతో సమోసా చాలలు మంచిగా పెట్టుకోండి చాలా బాగుంటంది అది
అవునా నేను నాట్టి సమోసలు తింటాండి. అట్లా ఎప్పుడు ట్రై చేయలేదు.
తినండి మీరు అంచుకు పెట్టుకొని అంటే లైక్ ఇప్పుడు ఏమైనా కూర కలుపుకొని అన్నంలా కలుపుకొని ఉంటారు కదా అప్. ఇప్పుడు మీరు సమోస. అలా అంచుకు పెట్టుకొని తినండి.
ఉమ్ ఓకే అండి.
అవునా ఇంకా మీకు మీకు ఈ విషయం తెలుసా ఇప్పుడు ఎండాకాలం కదా మరి పుచ్చకాయలు అవి దొరుకుతున్నాయా మీ దగ్గర.
ఆహ్ తెచ్చుకుంటున్నాం.
మంచిదండి వాడండి.
ఉమ్ డిహైడ్రేట్ అయిపోతాం కదా మల్లి. తెప్పించుకుంటున్నాం.
ఆహ్ మళ్ళా ఓఆర్ఎస్ అని కొంచెం కొత్తగా వచ్చినయి కదా. ఇప్పుడు మంచిగా కరోనా తర్వాత. మనకి ఓఆర్ఎస్ తాగండి మంచి. మంచిది చాలా మంచిది అని అంటుంరు కదా అవి కూడా తాగండి. ఏం కాదు మంచిదే.
ఉమ్ ఓకే అండి.
అఓకే మీరు తిన్నర మరి భోజనం అయిందా.
లేదు చెయలండి ఇప్పుడు. మనసార భోజనం చేయమని.
తినండి మరి ఇయ్యాలా ఇంతకి.
ఓకె అండి. ఆహ్ ఉండండి అంతేనా ఇంకేమన్న ఉన్నాయా.
అంతే అండి మీతో మాట్లాడుతుంటే నాకు. టైమే తెలుస్తలేదండి.
అయ్యో అట్లా అంటే ఎట్. ఇలాంటి టైం వేస్ట్ అయితుంది అక్కయ్య మీకు.
ఛా అని కాదండి. మీ మీతో మాట్లాడుతుంటే ఒక్కటైనా నేర్చుకుంట కదా అండి. రోజుకు ఒక పాయింట్ మీరు ఈ రోజు స్నేహం. గురించి చెప్పిండ్రు స్నేహం అంటే. ఇట్లు ఉంటదని చెప్పిండ్రు కదా చాలండి నాకు ఈ రోజుకి.
ఓకే
సరే అండి మరి.
ఉమ్ ఓకే.